హలో
ఆ చెప్పండి
హాయ్ బన్నార
ఆ బాగున్నానండి మీరెలా ఉన్నారు.
బావున్నాను ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా ఏమండి డల్ గా ఉన్నారు. మీ వాయిస్ డల్గా ఒస్తుంది
ఫేస్ వాష్ చేస్కొని ప్యాక్ ఏస్కున్న ఫేస్ ప్యాక్ ఏస్కున్న అందుక్ చిన్నగా ఓస్తుంది వాయిస్
అవ్నా
హ్మ్
మీ వాయిస్ ఆ తిన్నా అండి మీరు
ఆ తినేస నేన్ గట్టిగనే మాట్లాడ్తున్నానే
అంటె ఆ బాధ హ్మ్ బాధ ఉంటే మాట్లాడ్తారు కదా
అల ఏం లేదు నార్మల్ గానే ఉన్నా హు
సే మీరు క్యూట్గానే ఉంటారు అని అన్పిస్తుందండి మరి మీకెందుకండి ఫేస్ ప్యాక్స్ అవన్నీ
ఇది చాల అంటే ఇప్పుడు బాగున్నాం కదా అని చెప్పేసి మనం కేర్ తీస్కోక్పోతే పాడైపోతది కదండి ఉన్నది మరి అందుకే
ఓ ముందు జాగ్రత్త అంటారా
హ అదికొక పింపుల్స్ కొంచెం ఎక్కువ్ ఉన్నాయి అని నాకి ఈ క్లైమేట్ కి అ అంత వేడి హీట్ అయిపోయి అలాగ అందుకని జెప్పేసి ఇంగ ఫేస్ ప్యాక్ ఏస్కొన్ కూర్చున్న
అవ్నా ఏం తిన్నారండి
నేన్ లెమన్ రైస్ తిన్నా మీరేం తిన్నారు
నేన్ కిచ్డీ తిన్నానండి
అవ్నా ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి ఈరోజ్ ఉగాది కదండి ఏమండి స్పెషల్
స్పెషల్ ఇంక పూజ చేస్తున్నారమ్మా నేనైతే స్నానం చే చేయ్లేద్ ఇంకా ఫేస్ ప్యాక్ ఏస్కున్నా అయిపోయినాక్ స్నానం చేస్దాంలే అనేసి అలానే ఉన్నా
ఆహా
అమ్మాకి అమ్మ పూజ కంతా రెడీ చేస్తున్నారు అయిపోయాక ఇంకా అమ్మల్స్ పూజ అయిపోయి లోపల నేన్ స్నా స్నానం చేశ్రావాలి లేక్పోతే ఇంగ తంతాదాన్మాట ఇంగ నన్ని పండగ రోజ్ కూడ స్నానం చేయ్వా రెడీ అవ్వవా అన్నట్ ఆడపిల్లవ అని ఇంగ స్టార్ట్ చేస్తది
అయో అందర్ ఇంట్లో ఉండేదే కదండీ ఇంక మనం కూడ ఆ ఎజ్ కోచ్ చ్చేపలో మనమే ఫస్ట్ చెప్తామేమో
హ్మ్ అవ్న్ నిజమే రీసైకిల్ అవ్తా ఉంటుందన్మాట ఏజ్ మాటలు అంత హ్మ్
ఉగాది పచ్చడి అన్నీ రెడీనా అండి
ఆ అదే అమ్మ చేస్తున్నారు ఇంకా దే రసము పప్పు అన్ని చేసి పెట్టారు ఇంగ పచ్చడి చేసి దీపం పెట్టేస్తే అయిపోతది ఇప్పటికే లేట్ అ అయిపోయింది యాక్చువల్ గ
హ
హ్మ్
టెంపుల్ క ఎల్లల అండి ఫ్రెష్ అప్ పై
ఆ ఈవ్నింగ్ ఔనండి ఈవ్నింగెళ్తాన్ ఇంకిప్పుడే టైం ఆఫ్టర్నూనౌతది కదా ఇంక ఈవ్నింగెళ్తాం.
ఔనా.
ఇంక మ్యాండేటరీ మనమెక్కడున్నా ఎలా ఉన్నా టెంపుల్కి మాత్రం వెళ్లేస్ రావాలన్మాట ఇంక ఫెస్టివలంటె.
పీస్ఫుల్గా ఉంటది గదండి టెంపుల్కెళ్తె
అవును ప్రశాంతంగ అనిపిస్తది బట్ ఫెస్టివల్స్ టైమ్ ల అయితే చాలా రష్ ఉంటారు అనమాట
హా ఇంకేంటండి
కన్నా బట్టల్ వాష్ చేస్తున్నార సౌండ్ వస్తుంది
కంపీటెడ్ అన్ చెప్పారు బట్ ఐనా కుడా
ఏంటి.
ఐనా కూడింకా అట్లనే ఉందండి కంపీటెడ్ అన్ చెప్పారు ముందే సో అందుకింక ఇక్కడికొచ్చాను. మరీ నేన్ ఇక్కడ్ నుంచి వేరే ప్లేస్కెళ్ళాను అంటే నెట్వర్కిష్యూ వస్సుదండి అందుకే ఇ కాలిక్కడే మాట్లాడిద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాను.
ఒకె ఒకె అదా మ్యాటర్.
ఔనండి. ట్యాపాన్ లో ఉంది సొ అందుకూ
ఒకె ఒకె. ఏంటండి విశేషాలు చెప్పాలీ.
ఫల్ ఫెస్టివల్కీ డ్రస్సెస్
హా కొత్తదైతే ఏం కొన్లేదు ఈ ఫెస్టివల్కి మాక్సిమం కొనమన్మాట మేమ్ కొత్త బట్ త్తలేమ్ కొనమూ ప ఆ నార్మల్గా అంటె ఎప్పుడో తీసుకున్న టాపున్నిన్నింది ఇంక అదే వేస్కుంట.
ఔనా.
చిన్నగున్నప్పుడు అంటె మనకీ ప్చ్ అంటె డ్రెస్సెస్ కొనాలి మంచి గ్రాండ్గేసుకోవాలి. అలా ఉంటుండె ఇప్పుడ్ పెద్దైపోయాం కాబట్టి అలా ఏముండదన్మాట. నార్మల్ సింపుల్గా ఎ అతనిక్వేరేస్కుంటే చాలన్పిస్తదన్మాటింగ.
ఔనన్
మ్ ఊమ్.
చిన్నప్పుడైతె ప్రతి ఫెస్టివల్కీ ప్రతి ఒక్కర్ బడ్డే కీ అంతా కొత్త కొత్త బట్లొస్తుండె.
ఔనవ్ను. ఆ ఇంకోటేంటంటే అప్పుడ్ మనం బట్లు కొనాలంటే ఏదో ఒక అకేషనుంటేనె కొనేవాళ్ళమమ్ అన్మాట ఇప్పుడలా కాదు. న నచ్చిందా కొనేస్తున్నామ్.
ఔనండీ.
ఊమ్ అకేషనే అవ్శంలేదిప్పుడి మనకి. ఇంగేంటండి విశేషాలు.
ఆమ్ ఫేవరెట్ ఫెస్టివలన్ చెప్పేస్ చెప్పార్ కదండి.
ఆ ఓకే ముస్లిమ్స్ వర్కొస్తే ఔను ఫేవ్రెట్టే అన్ చెప్పాను బట్ట్ ఈ సారి సాటడ్డే వచ్చిందా ఇంక ఇంటికి పార్సల్జు అన్ని వొస్తాయి ఫ్రెండ్జింటి దగ్గర్ నుంచి బట్ నేన్ తిన్లేను ఊమ్. ఇంకద్ నేనింక సండే కాయెత్తి పెట్ట్కొని వేడి జేస్కొని తినాలన్మాట సద్దిది గూడా ఇంగ ఏంచేయాలి. ఇంకా మ్
మీకూ హలీమిష్టమా అండి.
హా చాలా నేన్యాక్చువల్గా అంటె మటన్ తినను బట్ హాలీమ్స్కి వస్తే మాత్రం నాకు మటన హాలీమంటనే ఇష్టం.
ఓకే. ఆ తిన్నా అండి రీసెంట్గానె నా ఫ్రెండ్స్ నేను కల్సి తిన్నామండి చ్ కెన్ హలీం తిన్నాం.
ఊమ్ చికనైతే మనకి తక్కువ రేట్కొచ్చేస్తది హాలీమైతే కొంచెం కాస్ట్ ఎక్ పెట్టాలి క్వాంటిటి గూడ్ తక్కువే వస్తది.
ఊమ్ అందుకింగ వేరే ఆప్షన్ లే కా నేను పీజీలోనే ఉంటానండి సో వేరే ఆప్షన్ లేక్ ఇంకా నా ఫ్రెండ్స్ నేను చికెన్ హలీమ్ అనీ ఫిక్స్ అయిపోయాము అదే తెచ్చుకొని అదే తిన్నాం అనమాట
హ్మ్ ఏదో ఒటి సీజన్ లో దొరుకుతది కాబట్టి తింటె అది ఒక హ్యాపీ అనమాట
ఔనండి మరీ ఇది కంప్లీటవ్తే హలీమనేది దొర్కదు.
ఉమ్ వన్నియర్ వరకింకుడదన్మాట మన్కి.
ఆ ఔనండి.
ఇంకేంటండి విశేషాలు మీరు యాప్స్ యూస్ చేస్తారా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలాగ
ఆ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తండి ఓన్లీ ఫర్ రీల్స్ అండి
మిక్ ఎ యాప్ అంటే ఎక్కువిష్టం లైక్ ఇన్స్టానా లేకపోతే యూట్యూబ్ బా వట్సప్ అట్లాగ
నాకు యూట్యూబ్ అంటే ఇష్టమండి ఎందుకంటే దాంట్లో ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉంటాన అండి ఎనీ టైం
ఉహ్మ
కనీ చెయ్యను బట్ ఫుడ్ వీడియోస్ చూస్తాను
హ్మ్ నేను కూడ అంతే ఆ అంటే మనము ప్చ్ లైక్ ఒక నేనైతే ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్లో కాసేపు చూద్దాము సరే పీడిఎఫ్ చూచదుదామని ఓపెన్ చేస్త త చదవడం కోసం తీసినా కూడా చదవడం పక్కన పెట్టేసి ఇంగ యూట్యూబ్ ఇన్స్టిట ట రీల్స్ అ షార్ట్స్ అంత స్క్రోల్ చేస్తా ఉంటనమాట ఇట్ల టైమైపోతది కానో తర్వాత అరే నేను దీనికోసం నా నేను యూజ్ చేసేది అని అప్పుడ గుర్తుకొస్తుందనమాట
ఔనవునండి హ్మ్ మీకు ఆ ఏదండి ఫేవరెట్ యాప్ అంటే ఎక్కువ ఏది చూస్తారు
ఆ నేను ముందు అంటే ఎక్కువ ఇన్స్ట చూస్తుండే ఇప్పుడు రెండు మేనేజ్ చేస్తుంది అన్నమాట ఇన్స్టా మేనేజ్ చేస్తున్నా యూట్యూబ్ మనేజ్ చేస్తున్నాండి ఎక్కువగా యూజ్ చేస్తుకున్నా ఇంకా వాట్సాప్ అంటే చాల తక్కువనమాట ఏందన్నా ఇంపార్టెంట్ అవి ఉన్నప్పుడు మాత్రమే మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ యూస్ చేయడం అనమాట లేకపోతే ఇంకంతవరకు ఓపెన్ గుడ చేయనింగా హ్మ్ ఇంకేంటండి ఎలా ఎలా నడుస్తుంది లైఫ్ ఆల్ గుడ్డా
అంతే అండి నార్మలే ఇంకా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాం జాబ్స్ దొరకట్లేదే ఎక్కడ సో వెట్ చేస్తున్నానండి అప్లై చేస్తున్నాను అసెస్మెంట్స్ ఎమన్న వస్తే రా రాస్తున్నాను బట్ ఏం అప్డేట్ లేదండి మరి
అంతే అండి జాబ్స్ కష్టం అయిపోయింది ఇప్పుడు అసలు అది రావాల ఎంత హార్డ్ వర్క్ ర్క్ చ్చేసినా ఎంతతున్నా లక్ ఉంటేనే ఓస్తుంది అనమాట కొంచెం లక్కూడ ఉండాలి
ఎంత హ్మ్ ఎంత రెఫరెల్ ఉన్నా కూడ రావట్లేదు
ఆ రెఫరల్కి కావాలంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అడ్గుతున్నారు కదా అంట ఎస్పీరియన్స్ ఉంటే రెఫరలైతది వర్కౌట్ అవుతది అన్నట్టు చెప్తున్నారన్నమాట
ఔనండి కానీ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఓస్తుందండి జాబ్ ఫస్ట్ రాకొకు కుండా
అదే కద అది వీళ్ళకి అర్థమైతలేదే ఫస్ట్ జాబ్ ఇస్తేనే కద వీళ్ళ ప్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్గా అవుతది ఆ ఎవర్థిక్ చేయడం లేదు అందరూ ఎక్స్పీరియన్స్ అడ్గుతున్నారు
అవునండి చాల టఫ్ ఉందండి కాంప్టీషన్ చాల
స్టూడెంట్స్ ఎక్కువైపోతున్నారు కంపెనీలేమో తక్కువైపోతున్నారు నాకు ఒక్కొసారి ఏమనిపిస్తదంటే ఎన్నిక కంపెనీలు ఉన్నాయి మన కోసం ఒక ఒక్క జాబ్ లేదా అని అనిపిస్తుంది బట్ రాట్లేదు ఆ జాబ్
ఔనండి నాకు కూడ ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది అండి నేను నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు అలానే అన్కుంటాం అట్లెస్ట్ ఒక్క జాబ్
ఓస్తాయి బట్ టైం టైం ఓచ్చినప్పుడు అన్నీ ఓస్తాయన్నమాట.
అవునండి మీరు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారండి?
ఆ అవును చిన్న జాబే అన్మాట నాన్ ఐటి రీసెంట్గానే ఒక వన్ వీక్ అవుతుంద జాయిన్ అయ్యి బట్ అద్ నాకీ ప్చ్ సాటిస్ఫాక్షన్ లేద అనమాట నేను చదివింది ఒకటి చేస్తున్న ఒకటి అని సాటిస్ఫాక్షన్ లేదు బట్ బర్డెన్ ఎందుకు ఇవ్వాలి పేరెంట్స్ కిందకి ఇబ్బంది పెట్టాలి అన్నట్టు ఇంగ ఏదో ఒకటి నా ఖర్చుల కన్నా వస్తది కదా అన్నట్టు చేస్తున్నాను
ఆ
చూసాం మ్ ఆ ఎయి మంత్స్ నుంచి పాపం వాళ్ళే నా ఎడ్యుకేషన్ అయిపోయి కూడా వాళ్ళే చూస్కుంటున్నారు. అందుకు వాళ్ళకెందుక్ బడ్డన్గ ఇద్ చెయ్యాలి. నా తమ్ముడ్కి చదివిచ్చుకుంట నాక్ చదివిచ్చుకుంటు హాస్టల్లకు అంతా ఫీజెస్ ఇంకా నా ఎక్స్పెన్సెస్ అవన్నీ ఎందుకు వాళ్ళకి బర్డన్ కావాలన్ చెప్పేసి ఇగ నేనే చూస్కున్న చిన్న జాబ్ ఒకటి పార్ట్ టైం లాగా
ఆ అది కూడా బెస్టే అండి.
ఏ
కోకుండా
ఆ ఏదో ఒకటి అలాగ మ్ ఇంకేంటండి
చెప్పాలండి ఆ మధ్యాహ్నం
మధ్యాహ్నం మ్ ఇంకా హాస్ స్టల్ ఉంటే ఇంకేం చేస్తాన్ లెండి తినడం, పడుకోడం తపిచ్చి మనం ఇంక
ఇంక పిజీ ఫుడ్ అంటారా ఫుడ్డు అలానే ఉంటది.
మ్ మామూలే అండి ఇంకా పిజీస్ అంటే
నేమ్స్ పెట్టడానికి ఉండది ఇలా చేశార్ అలా చేశార్ అన్ చె
పెట్టినప్పుడు అయిందంతే ఇంగ ఏం చెయలేం అన్నమాట. వాళ్లేం చేంజ్ చేస్కోరు ఒకే అంటరు అంతా మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ సేమ్ మ్మామూలే చేస్తరు.
అవునండి చాలా కష్టంగుందండి ఫుడ్ కూడా
అవునండి. సరే అండి మరైతే థ్యాంక్స్ అండి మీతో మాట్లాడడం మం మంచిగా అన్పిచ్చింది హరి డేటివ్
నాక్ కూడా మీతో మాట్లాడం చాలా మంచిగా అన్పిచ్చిందండి మీ వాయిస్ చాలా బాగుందండి.
థ్యాంక్స్ అండి మీది కూడా
ఓకే అండి బాయ్ అండి.